హలో బాగున్నావా?
నెేన్ బా
ఉమ్మ్ బాగున్న ఎం చేస్సన్నావ్?
ఇప్పుడే తినేసి కూర్చొన్నా తిన్నారా మీరు?
మ్ హు ఇంకా నేను మార్నింగ్ కొంచెం లేట్గా తిన్నా ఇంకా ఇంకా ఇప్పుడు ఆకలి కాలేదంతగా
మ్
ఏం తిన్నావ్?
నేను పులిహోరా తిన్నా.
నాకు ఒక డౌట్ ఉంది ఒక అంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇప్పుడు స్మాల్ షాప్స్ పెట్టారా లేకుంటే బిగ్ మార్ట్స్ ఉంటాయ్ కదా పెద్ద పెద్ద మార్ట్స్ ట్స్ అవి బెటరా?
ఇంట్రెస్టింగ్ కొశిన్ నువ్ ఏది ప్రిఫెర్ చేస్తావు?
అంటే నేను మోస్ట్లీ స్మాల్ షాప్స్కే వెళ్తా అంటే కొంచెం కన్వీనియన్స్ కో కోసం బాగుంటాయ్ కదా చిన్న చిన్న షాప్స్ అంటే మన బార్గిం కూడా చెయ్యొచ్చు
అం నేను మాత్రం సూపర్ మార్ కిట్స్ కి మార్ట్స్ కి వెళ్తాను అక్కడైతే అన్ని అక్కడ అవైలబుల్ లో ఉంటాయి కదా ఏది కావాలన్న మనం అక్కడే తీసుకోవచ్చు.
అంటెటే
మ్
అంటే ఒకే ప్లేస్ లో అన్ని దొరుకుతాయని నువ్వు అది ప్రిఫేర్ చేస్తావా?
ఆ
అది నిజమేలే కానీ స్మాల్ షాప్స్ లో కూడా ఇమీడియట్ గా దొరుకుతాయి కదా అన్ని
అ అంటే కొన్ని అక్కడ దొరకవు అక్కడ లేనివి కూడా ఇక్కడ దీంట్లో ఉంటాయి కదా
ఉమ్ అవును ఎస్పెషలీ ఎమర్జెన్సీ టైంలో కొంచెం మాల్స్ బెటర్ అని ఇంకా స్మాల్ షాప్స్ లో అయితే ఓనర్ తో పర్సనల్ రిలేషన్ ఉ ఉంది కధ
అ ఉంటంది కానీ కొన్ని కొన్ని స సార్లు వాళ్ళ దగ్గర స్టాక్ అయి పోతుంది ఆ స్టాక్ తెప్పించడానికి కూడా టైం పడుతుంది వాళ్ళకి ఇవయితే వాళ్ళు తొందరగానే తెచ్చి అంటే వాళ్ళు స్టాక్ అయిపోయిన వెంటనే ముందు పెట్టుకొని ఉంటారు ఎప్పుడయిపోయితే అప్పుడు బయట పెట్టేస్తా ఉంటారు
ఉమ్ అయినా కొన్నిసార్లు క్రేడి కూడా ఇస్తారు కదా మనకి
ఆ ఇక్కడ దీంట్లోనే బెటర్ అనుకో
ఉమ్ ఇంకా కానీ లేటర్ ఇవ్వచ్చ అని హెల్ప్ చేస్తారు కదా ఇట్లా అంటే టె అప్పుకి ఇస్తారు కదా వీళ్ళు చిన్న చిన్న షాప్స్ అయితే అదే మాల్స్ లో అయితే ఎందుకిస్తారు సేపట్ల
అవున వారు
అక్కడ ఇమీడియట్గా ఆ అవును మా మస్ లో ఆఫర్స్ డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి అవునులే బై వన్ గెట్ వన్ చాలా టెంప్టింగ్ గా ఉంటుంది కదా మార్ట్
ఆ అదిగాక చాలా మంది వస్తా ఉంటారు తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు ఎట్లా వాడుతున్నారు మనం ఎట్లా వాడాలి అని
స్మాల్ షాప్స్ లో బార్గెనింగ్ ఛాన్స్ ఉంటుంది కొంచెం కానీ మనం మార్ట్స్ లో బాగాం చేయలేం కదా
కొంత వరకు వాళ్ తగ్గిస్తారు
ఉమ్ అయినా వెరైటీ మాత్రం మార్ట్స్ లోనే ఉంటుంది కదా ఎక్కువగా
ఆ ఇది ఎంటర్ స్మాల్ షాప్స్లో ప్రోడక్ట్స్ వచ్చేసి అంటే ఒక ఐ టమ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి అక్కడ మార్స్ లో ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళు ఒక ప్రోడక్టే తీసుకొని వస్తారు
అవున్లె అయ్ అయినా మార్ట్స్ లో ఏసీ ఎన్విరాన్మెంట్ క్లీన్ షెల్ఫస్ కంఫర్టబుల్ గా ఉంటుంది అంతే కదా
అవును
ఉమ్
అంటే చిన్న షాప్స్ లలో ఇప్పుడు కస్టమర్స్ ఏవి ఎక్కువ తీసుకుంటున్నారో దాన్ని బట్ ట్టి తెస్తా ఉంటారు మార్చ్ లో అయితే అంటే కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు అన్ని బ్రాండ్స్ తెస్తారు అప్పుడు మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు
ఉమ్ కానీ కొన్ని కొన్ని సార్లు మా ర్టుస్లో ఓవర్ క్రౌడెడ్ గా ఉంటుంది కదా
అవును అట్లా అంటే ఆ ఏదైనా సీజన్స్ వచ్చినప్పుడు చాలా మంది వస్తారు అప్పుడు దొరకడం కష్టమయితుంది
మ్మ్ ఇంకా చిన్న చిన్న షాప్స్ లో అయితే కొంచెం త్వరగా పడు చేసేయి ఇప్పు అంటే త్వరగా తీసుకోవచ్చు కావల్సిన వస్తువులే తీసుకోవచ్చు మనం
ఇంకా ఇవి మార్చి లో మనము డెలివరీ కూడా చేయ చేస్తారు కదా
కానీ ఈ చిన్న షాప్స్ లో వెయిటింగ్ ఉండదు, బిల్లింగ్ లో క్యూ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా
అవును
టైమ్ సేవ్ అవుతుంది అనుకో మనకి
అవును టైం కూడా సేవ్ అయితుంది ఆ చిన్న షాప్స్ లల్లో అప్పుడు మనం డైలీ కస్టమర్స్ అయితే వాళ్ళు కూడా తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు
కానీ అదే మార్చ్ లో అయితే క్యూ లో నిలబడుకోని ఉండల్లా బిల్లింగ్ కి
ఆ ఆ అంటే చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి అది కాక వాళ్ళు ఆ కంప్యూటర్ లో చేస్తా ఉ
మ్మ్ మ్మ్ అవును నువ్వు ఇప్పుడు ఎక్కువ స్పెండ్ చేస్తావా మార్ట్ లోని
ఎప్పుడు అంటే అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను తక్కువ, నేను కూడా చాలా సార్లు అంటే చిన్న షాప్స్ కే వెళ్తా ఉంట అప్పుడప్పుడు మార్ట్స్ కి అట్లెల్త
మ్మ్ హ్మ్ నేను ప్లాన్ చేసిన దానికన్నా ఎక్కువ కొనేస్తా తెలుసు నా ఇంకా దాంట్లో ఆఫర్స్ చూసి ఇంకా అన్నెసెసరీ ఐటమ్స్ కూడా తీసుకునేస్తా నేను
ఏంటి అర్థం కాలే
ఇప్పుడు మార్ట్స్ లో వెళ్తే అన్నెసెసరీ ఐటెమ్స్ కూడా తీసుకొనేస్తా అంత టెప్టింగ్ గా అనిపిస్తాయి కదా మార్ట్స్ లో
మనం ఒకటి కొనాలని వెళ్తాము తీసుకుంటం
మ్మ్ ఇంకా స్మాల్ షాప్స్ లో అయితే ఎగ్జాక్ట్ కావాల్సింది వాటినే కొనేస్ తం ఇంకా అన్నెసెసరీవి ఏం కొనమనమాట
అవును
మ్మ్
మా అమ్మ వాళ్ళు అట్లా వెళ్ళినప్పుడు ఒక్కటి కొనాలని ఏదో లిస్ట్ చెప్తుంది అవి కా కుండా నే అవితో ఆ ఇంకా చాలా దాంతో పాటు మొత్తం అన్ని తిరిగేసి అన్ని కొనేసి వస్తాము
మ్మ్ అంటే మనకి బడ్జెట్ మీద కొంచెం కంట్రోల్ ఉంటుందనమాట స్మాల్ షాప్స్ అయితే కదా
అవును
అదే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్
అ
ఇంకా క్వాలిటీ గురించి ఏమనిపిస్తుంది నీకి
క్వాలిటీ రెండిట్లోనూ బానే ఉంటుంది
ఊమ్
కానీ ఎక్కువ ఇక్కడ మనమయితే మనకు నచ్చింది తెప్పించుకోవచ్చు అనుకో పర్ చిన్న షాప్స్ లలో ఓనర్ తో మనం రిలేషన్ లో ఉంటాం కదా వాళ్ల తో బాగా మాట్లాడుతు తు ఉంటే వాళ్ళకి మనకి నచ్చింది వాళ్ళకి చెప్పి తెప్పించుకోవచ్చు
ఆ
అక్కడైతే ఆడ ఉన్నవి కొనుక్కోవాలి మనకు నచ్చితే తీసుకోవాలి లేదంటే లేదు
కానీ స్మాల్ షాప్స్ లో కొన్ని కొన్నిసార్లు ఫ్రెష్ ఐటెమ్స్ దొరుకుతాయి ఎగ్జాంపు పుల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఈ ఇవి మార్ట్స్ లో అయితే ఏప్పుడెప్పుడివో పెట్టింటారు టే మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టింటారు ఇంకా వాళ్ళు బ్రాండెడ్ ఐటెమ్స్ ఉంటాయి కానీ కానీ ఇదేందది ఎక్స్పైర్ డేట్ వాలెట్ ఉమ్ ఎక్స్పైర్ డేట్ కూడా వాళ్ళే చేంజ్ చేసుకుంటారు ట్రిప్స్ ఉన్నాయి కదా చానా
ఆ వాళ్ళ ఇప్పుడు అవి ఎక్స్పైరీ డేట్ అయిపోలేద అంత వరకు అయిపోలేదంటే వాళ్ళే చేంజ్ చేసుకుం
ఉమ్ అవునా అది చిన్న చిన్న షాప్స్ లో అయితే మం వాళ్ళు చేసుకు ఒకోగలరా ఇంతంటుందే ఎప్పటి వరకు ఉంటుందో అప్పటికి అమ్మేస్తారు ఉమ్ ఫైనల్గా ఏది బెటర్ అంటావు
అదైతే చిన్న షాప్సే బెటర్ అనిపిస్తుంది
ఉమ్ అవును ఎమర్జెన్సీ అంటే స్మాల్ షాపి బెస్ట్ లే మళ బల్క్ షాపింగ్ అం తే ఇంగ మనం మాటే బెస్ట్ మాట్ కంటే చిన్న అంటే జనరల్ స్టో ర్స్ ఉన్నాయి కదా అవే బెస్ట్
ఆ
ఇంక రెండు యూస్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనుకో
అవును స్మాల్ షాప్ ని కూడా అంటే చానా మంది రారు కదా మనం దాన్ని కూడా సపోర్ట్ చేయాలి కదా
ఉమ్ అవును అసలు అండ్ మార్ట్స్లో కూడా స్మార్ట్ షాపింగ్ చేయాలి కొంచెం అన్నిటికీ అట్రాక్ట్ అయిపోకుండా కొంచెం తగ్గిస్తే మంచిగా ఉంటుంది
మార్స్కి డైలీ అంటే
అంటే అంటే వెళ్తూ ఉంటాం ఎప్పుడన్నా అట్లా అంటే మేము గో-గ్రోసరీస్ ఏమి కొనం అక్కడ ఏమన్నా కొంచెం షో పీసెస్ ఉంటాయి కదా అవి కొంటాం ఇంకా ఇంట్లో కావాల్సిన వస్తు ఇలాంటి మ్యాట్స్ ఉంటాయి డోర్ మ్యాట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి కొనుక్కొని వస్తాయి మోత్తమంతే మీరు
మేము అంటే వెజిటేబుల్స్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని బయటే కొంటాము ఆడ ఇంట్లోకి ఏవైనా కానీది
ఆహా
అయితే చిన్న షాప్స్లలో బండ్ల మీద రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా
ఉమ్ అవును
అక్కడయితే బార్గెనింగ్ కూడా చేయొచ్చు మనం
ఉం అవును ఇంకేమయితే ఇంట్లో వాళ్ళు బాగున్నారా
మ్మ్ బాగున్నారు
చేస్తాను
మ్మ్ సరే బాయ్
బాయ్
లేకపొయ